ది
బావున్నారండి
ఆ బాగుందండి మీరు ఎలా ఉన్నారు
చాలా బాగుమండి మేము
ఓకే అండి ఏం తిన్నారండి
మేము అన్నం పప్పు తిన్నామండి
వేరే అండి
మేము కూడా అన్నం పప్పే తిన్నాము ఏమంటే మడియాలు తిన్నామండి
అవునా
ఇంకేంటండి విశేషాలు
ఏమంటుందండి అంత మామూలే మొన్ననే మేము షిరిడికి వెళ్ళాము
అవునా అండి షరుడికి వెళ్ళారా చాలా బాగా జరిగిందా అండి దర్శనము
చాలా బాగా జరిగిందండి దర్శనము
ఇంకేంటండి చెప్పాలండి ఏమనా విశేషాలు ఉన్నాయా
ఏముంటాయండి అంత మామూలే
అవునులే అవునండి ఆ అమరికి ఆరోగ్యం బాగాలేదా అంటుంది
హలో ఆ బాగుందండి అవునా అండి ఎంకంటనే
ఆ విజయవా కనక దుర్గమ్మ వారుకెలా అండి
టూ టైమ్స్ ఎన్నానండి చానా బా జరిగింది దర్శనము
మేమైతే ఇంకా సరెల్ల లేదండి
ఓకే